ఆ ఇనేతానో
ఏం లేదు ఇగో ఇప్పుడే తయారయినా
అనయిందా
అఐంద అక్క
ఆ
పనాయింది బోల్ యినాయి బటా ైనాయి తానాయింది ఏరేపు మళ సోమవారం అంగదా పో కూడా అన్నార అని చేసుకున్న బట్టలు గిట్లా కూడా
అ అదే సర్లా కాచింది కుక్కని పట్టుకొని
ఓ అత ఆకో సార్ మత్తకోజ
అయితే తొందర కట్టేసినపు అక్క అంటాను
అదే అదే
హ
అ ఏం లేదు ఒకక్క ఇయ్యాలి ఏమ వండిను చేైనులో కూడా నేను అడగనట్టున్నా
ఇయాల ఎక్స
ఎక్సా
హుమ్మ్ హుమ్మ్
మరి గుళ్ళె కాకుండా కొంచెం బయట పెడితే కాకపోయిందా వీళ్ళు అక్కడ బా గుళ్లో కాకుండా
ఏమో ఏం చేతారో మరి
చేసిందా శిల్పక్క ఫోను
చేసింది
బయల్దరలట్నా
నేనే చేసినాక ఫోను మరి ఆమెకే ఫోన్లు ఇయలే నేను ఇంకా గందర్ కైపేనే ఇంకా పదహారు ఫోన్లు అయినాయి ఇంకా ఎన్ని ఉంటాయి నాలుగు ఉంటాయి
పదహారు ఫోన్ లైనయ అక్క నువ్వే ఫస్ట్ గుంన్నవక్క నా మీదా
ఎన్ని చేసినవ్ నువ్వు
నాయి ఇంకా రెండు ఉన్నాయి
నీయి రెండు ఉండుండు ఏంది
నాకు చిన్నక్కయ రెండున్నాయి అందరివి అయిపోయినాయి
హ్మ్ హు
అట్లా
ఇగ పదారు అం టే నాలుగు ఫోన్లల్లో శిల్పక్కే నాలుగు ఉన్నాయి అనుకో కదా ఒకసారి చేసినా ఆమెకు
నాకు కూడా ఉన్నాయి అక్కే ఇది నాది నాలుగో కాలే
మరి ఇగ అయిపోతా శ్రావంతి అక్కకు ఎక్కువ పోయిందేమో ఒకటి
ఓ చూసుకొని చేసుకోవా రాధిక్కకు చేసినావా నాలు
రాధిక్కకు నేను చేయలే నాలుగురు అయరు కదా నాకు ఎందుకు
ఆ శ్రావంతక్క కు లత అక్కకు ఎన్నో ఒకసారి గుర్తు చేసుకో రాదు శిల్పక్కకు ఒక్కటి కూడా చేయలేదా శిల్పక్కకు ఒక్కటి కూడా చేయలేదా
ఒక్కటే చేసిన
ఇంగా నాలుగు చెయ్యాలే
అదే ఇగ సరిపోతాయి ఆమెకే
అంటే ఇది పదహారో కాలా నీది
ఆ
అవునా మరి నా అయితే నువ్వు స్రవంతి అక్కకు లత అక్కకు ఎక్కువ చేసినవ్ ఫోన్ కాల్స్ పోయినాయ్ సరేలే
ఆ ఎ శిల్పక్కకి ఎప్పుడు చేద్దామన్నా ఆ నెట్ బాలన్స్ లేదన్ టాది
ఆహా సరే అక్క నువ్వు ఎక్కువ సరే నువ్వు రేపో యెలుండో చేయకపోతివా ఎక్కువ కాల్స్ శ్రావంతకు ఎందుకు పోయినాయి పోనీయ్యోదు నాకు కూడా ఇది నాలుగో కాలే నువ్వు చేసింది ఐదో కాలా
తెలుతద అట్లా
తెలివదు ఇప్పుడు నిన్నొ ఒక రోజు బంద్ మొన్న చేసినావ్ అంత ముం దు రెండు చేసినావ్ మూడా
నిన్న బంద్ మొన్న బంద్ నీది
మొన్న కూడా బందా
ఆ మొన్న నెట్ బాలెన్స్ లేదన్నవ్ గా
ఆ అవును అంతకు ముందు మూడే మరి ఇది నాలుగో కాలే
అ
ఒకటి ఎక్కువ చేసినావ్ శ్రవణతక్కకో మరి లతక్కకో హ్మ్ ఒకటి ఎక్కువ పోయింది సరేలే పోయిన దానికి ఏం చేతాం
ఇగ అదే ఈ నాలుగు అడ్జస్ట్ చేసుకుంటే అయిపోతదని
అంతేలే
అ
సరే మరి సునీతక్క చేసిందా.
ఆమె అసలు ఫోన్ అడ్రెసె లేదు.
ఏ ఈలేందో ఏందో మనుషులు ఇప్పుడు చేతానే ఏడు రోజులకు పడతాని ఏడు రోజు పద్నాలుగు రోజుల మధ్యలో ఏతాడు పైసలు.
ఇగో స్రవంత అక్కది అయిపోయింది.
అయిపోయిందా.
స్రవంత అక్కది అయిపోయింది.
హ్మ్
అయిపోయిన వాళ్ళకి కూడా ఫోన్ లు పోతానయ్ నేను చిన్నక్క చేసిన నిన్న చేతే కలిసింది. ఉ కలిసింది మాగాదేంలే దానికి దీనికి సంబంధంలే
ఫోన్ కల్తే చాలే వాళ్ళకి కూడా
ఆ గంతే
అది సురుపక్క చేసింది నేనే చేసిన మరి ఫోన్ చే తక్కువ మాట్లాడతావంటే ఆమె ఉన్నది నేను స్నానం చేసినా ఇంకా తను మీరు కూడా రారా అంటాంది.
అవునా ఉహు సరే అక్క నేను కూడా బయలుదేరతాను
చిట్టి అత్తాదా
ఆ ఒత్తదటా ఈ వారం రాడు. వానికి కొంచెం ఏందో జరిమల మళ్ళ తిరగబెడతాంది భయమైతాంది
మళ్ళ జరం వచ్చిందా
కొంచెం తలనొప్పి అంటాండు. అంటే సార్ అన్నాడు ఉంటదమ్మా లోపల నంజోల్లు పోయ్యే కొద్ది జర రం పోతది అన్నాడు
ఉహు ఆ కొంచెం ఆకలి అంటాండు. ఆకలి అంటాండు అని పాలుగీట్లా పోసేటట్టులేదు. పండ్లు గిట్లు ఉన్నాయి సేపులు గిట్లా తింటాండు గాని ఏందో మరి అది జ్వరం ఆకలా లేకపోతే నిజంగానే ఆకలా అర్థంమయితలేదు ఈ మందుల ప్రభావం వల్ల నా అని
ఈ మందులతోనే కావచ్చలే
ఇక కొంచెం పెడతానా కాని అయినా ఈ పాలు ఉంటానయి పాలు పోద్దామని వద్దు అన్నాడు
గిలా బ్రెడ్ అద్దుకోని తింటే ఏంది
అసలు పాలకు సంబంధించినయే పెట్టకమ్మ, పాలు పెరుగు, వెన్న, నెయ్యి నాలుగు చెప్పిండు ఒక కొన్ని రోజులు అగు తర్వాత పెట్టు ఆ అని అన్నాడు ఇప్పుడు మళ్ళ వారనికి పోతే ఏమంటాడో చే తేళ్తది
ఉమ్ వారానికి రమ్మనాడుగా
ఉ
ఎందుకు ఏ టైం ఏ టైం కట్టా రేపు మినిమం
ఆరు గంట్లకే
ఆరా అయ్యే నాకు రేపు పని నాకు, సోమవారం నాకు రేపు అయ్యేనా పని.
ఉ
మూడింటికి లేస్తే కాని కాదు పని
సరే వచ్చిందా సరళక్క అటు
ఉ
హలో
ఆ
సర్లక్క వచ్చిందంట తేరయి వచ్చిందా
రాలే
అతో ఎట్న రా ఏట్నా
వత్తదటా
నా వేనకా
నా వెనక రాదట రోజు పోలే కదా
అదేంటి మావోళ్ళు పోయిళ్ళన్నారు
బస్సు రాలేదని వచ్చింది మళ్ళా
అవునా అదే చిట్టి ఇంట్లోనుండి పోయిండ్రు మమ్మీ నిత్యా వాళ్ళు అన్నది
ఆ బస్సు అ పోయిందట మరి నాలుగున్నరకొచ్చే బస్సు రాలేదు
హ్మ్మ్
రాకపోతే మళ్ళ నచ్చింది వేరే పొద్దున బసు పోతునామ్
హ్మ్మ్
ఆ
అదే అదే
హ్మ్మ్
రాధికక్కకుర్ కొంచెం సెల్ఫ ప్రాబ్లమ్ బాగున్నది వయసు మీకు ఇన్ పడుతుందిాక్క నా సెల్కే ఇన పడతలేదా రాధిక
ఆ రాదికక్క చేలో ఉండి చేసింది మధ్యాహ్నం మధ్య మంచిగా మాట్లాడింది మొ నిన్ననేమో మంచి మాట్లాడింది
మధ్యాహ్నం చేనులో నాతోను చేసింది నాకూ కూడా చేసింది
అయితే ఇప్పుడే చేసుకో మంచిగా మలాడక అందరితో అని చెప్పిన
చేసింది చేసింది నేను చేసినా నాకు చేసింది
హ్మ్మ్
హ్మ్మ్
అదే
సరే అక్క బావ ఏం చేస్తానాడు ఉన్నాడా
ఉండా
సరే కాదు మరి ఇప్పుడు ఎగు తిన్నావా నువ్వు పొద్దున సరే గుడి పోతే ఏం లేదా చల పోసుకున్నా గానీ నేను కూడా తిన్నా అందుకు
నేను కూడా తిన్నా మరి నేను ఎగ్గు తిన్నా పొద్దుగాల ప్రశాంత్ తీసుకుంటే తీసుకున్నా
ఎంత
ఆ ఎంతోనసా మరి బావ ఎంత అని చెప్పలేి గాని పోగా తీసుకున్నాం
ఐదు వందలు కావచ్చులే
ఏమో నాకు తెలవదు
అదే అంతతే నేను ఇ ముచ్చిలు అడుతా అనుకుంట మర్చిపోతున్నాను మోటార్ పైప అ బావ తెచ్చిండా
ఏడా
ఇ పెద బావా ఎవరు తేచిరు మోటార్ పైపు కొత్తది
అవునా డబ్బుల్ ఎవరిచ్చలాంటా
మద్దరు నే అన్న ఇచ్చిన మోటార్ పైప్ కంటే ఇద్దరం చేసినామ అని చెప్పాను ఎంకన్నా కూడ పోయెండు ముగ్గురు కలిసేపోయరు ఆ హలో హలో హలో అలో ఉష